అహ్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మీకి వినిపిస్తుందా
నాకు వినిపిస్తుంది ఇప్పుడు దాక కాల్ కట్ అయినట్టుంది
అవును అవును మెంటర్నెన్స్ సరింగానే ఉంది
నా దగ్గర గుడా మంచిగానే ఉంది
కాల్ ఎలా కట్ అయిందో తెల్వదు
ఉండని లేండి ఏం గాదు
మీ వాయిస్ చాలా స్వీటుగుంది
హవున ఇవే తగ్గిచ్చుకుంటే మంచిది
మీరెక్కడుంటారు
అవన్నీ చెప్పరాదు
ఓహో
చొప్పండి ఈరోజు పండుగకు స్పెషల్ ఏం జేస్తున్నారు
ఈ రోజు పండుగకు ఏం స్పెషల్లో నాకు తెల్వదు మా అమ్మగారికి మా నాన్నగారికి తెలుసు
కొత్త బట్టలు తీసుకున్నారా
తీసుకోలేదు ఇప్పడెళ్ళి తీసుకోవాలి
అవునా ఏం బట్టలు తీసుకుందాం అనుకుంటున్నారు
నేనైతే ఒక పంచా ఒక షర్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను
అవి చాలా మంచి విష్ యమ్ మీరు చాలా పద్ధతిగా ఉంటారేమో
ఉ చాలా పద్ధతిగా ఉంటాను నేను అసలు అమ్మాయిలని కన్నెత్తి చూడను
వావ్ ఈ కాలంలో అలాంటి అబ్బాయిలు ఉండడం చాలా గొప్ప విషయం
ఓహో మీకు పెళ్లైయిందా
నిన్ని ఎస్ కోన్ క్కోన్ రా
స్వారి అక్క గారు
ఉహూ
ఊమ్
చొప్పండి తమ్ముడు గారు ఇంకా ఏముంది ఇంకా విశేషాలు
ఇంకేం లేదు అక్క గారు ఇవన్నీ చూసి చానా రోజుల య్యింది
మ్ నేనూ వచ్చే ఎండాకాలం సెలవులకి ఇంటికి వస్తాను
వచ్చేయండి నేను గిట్లా అప్పుడు హాస్టల్ కి పోతున్నాను
అవునా ఇప్పుడు ఎక్కడున్నావ్
నేనా ఇప్పుడు బయల్దేరుతున్నాను
ఈ రోజు పండుగ కదా ఈ రోజు ఎందుకు పోతున్నావ్
అంటే ఈరోజంటే ఈ రోజు కాదు రేపు అని మాట
అవునా కానీ ఇంకా రా ఎల్లుండి సెలవు ఉంది కదా
అవును
ఊ
అవును
మళ్ళి సెలువులు అయిపోయినంక పోతే చాలా మంచిది కదా
మీరు చెప్యారుకాదా ఇంక పోన్ లేండి
చెలువులు అయిపోయినాంక పో
సరే అక్కగారండి
ఉమ్ నువ్వు మంచిగా చదువుకో నేను తిన్నాను నువ్వు తిన్నావా
నేను తిన్నాను
ఏం తిన్నావ్
ఈ రోజు ఉగాది పచ్చడి అట్లాగే వడివడి అన్నాం
ఓ చాలా మంచిది ఈ రోజు స్వీట్ ఏం జెశిర్రు
ఈ రోజు గులాబ్జామ్ చేశిర్రు
వావ్ నీకు గులాబ్జామ్ చేయడం వచ్చా
నాకు రాదు
తింటావా నువ్వు
తింటాను మీకు వచ్చా చెయ్ ఒక రెండు మూడు అంతే ఇగ
మూడు తింటావా
ఆ
ఉహు నీకు తీపి అంటే చాలా ఇష్టమా
అవును మీకెలా తెలుసు
అంటే మీరు గులాబ్ జాము అనగానే నాకు నేను అంచనా వేశాను
ఓహో మీ అంచనా చాలా బాగుందండి
ఇది నిజమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను
ఓహో అవునా
హ్మ్మ్
తిన్నారా మరి
ఆ నేను పప్పు అన్నంతో తిన్నాను
ఓహోఓ మీ ఇంట్లో చేయలేరా ఉగాది పచ్చడి
చేశారు నేను పప్పుతోనే తిన్నాను
ఎందుకు
ఎందుకంటే నాకు పప్పు అంటే ఇష్టం
అవునా
హ్మ్మ్
ఇప్పుడు మీరేం చేస్తున్నారు
ఇప్పుడు ప్రస్తుతం నేను ఖాళీగానే ఉన్నాను
ఉన్నావా
నేను నీతోటి మాట్లాడుతున్నాను అవునా ఇది చాలా మంచి విషయం శివ గారు
ఆ థ్యాంక్ యూ నందిని గారు
ఉహు
మీరేం చెప్తున్నారు అసలు
చెప్పు నీకేమైనా వంటావచ్చా
నాకు అన్నీ వంటలు వస్తాయి
అవునా అయితే టమాటా కూర ఎట్లా చేస్తారో చెప్పు
టమాటాని లోపలేశి ఉుడ్కిస్తే అయిపోయే టమాటా కర్రి రెడీ
టమాటాను ముక్కలు ముక్కలుగా కోసుకోవా
అది మన్నకు తెలవదు కదా
మరి అట్లా చేస్తే దానికి రుచి రాదు కదా
రుచి రావడానికి మన ఇంగువా పొడి ఏస్తాం కదా
ఇంగువ పొడితో రుచి రాదు కదా
వస్తది
రాదు
కావాలంటే మీరు ఒకసారి చెయ్
మీరు ఎన్నిసార్లు ఇట్లా చేసారు ఇంగవ పొడి వేసుకొని
పది సార్లు
అవునా మరి
టేస్ట్ అసలు మామూలుగా ఉండదు
ఆ అదేంటి ఇంగువ పొడి తోటి టమాటా కూరకి రుచి ఎట్లా వస్తది
వస్తాది ఇంకా అది సీక్రెట్ చెప్పకు
మీరు చెప్పినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇంకోసారి నేను టమాటా కూర చేసి టప్పుడు నేను కూడా ఇంగువ పొడి వేస్తాను
ఇయ్యండి తర్వాత మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మెచ్చుకుంటారు
అవునా అంత మంచిగా ఉంటే చాలా కృతజ్ఞతలు మీకు
నాకే కృతజ్ఞతలు ఏమి వద్దు
కావాలంటే టమాటా కూర వేస్తాను
నాకు టమాటా కూడానా నేనే చేసుకుంటాను కదా
అంటే కృతజ్ఞత కిందగా నేనే టమాటా కూర వేస్తాను
అవునా మీరు ఇస్తే నేను వద్దంటానా
అదే అంటున్నాను మీరు చెప్పినందుకు మీకు కృతజ్ఞతగా నేను టమాట కూర చేసి పెడతాను మీకు రైస్ పెట్టడం వ
వచ్చు
ఎలా
ఫస్ట్ ఫస్ట్ మనం మన బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత దానిలా తగినంత నీళ్లు వేయాలి
అవునా ఏం నీళ్ళు వేయాలి
మేము మంచినీళ్ళనా వేసుకోవచ్చు లేకుంటే బోర్ నీళ్ళనా వేసుకోవచ్చు నేనైతే మంచినీళ్లు వేసాను
హ్మ్మ్ బోర్ నీళ్లు ఎందుకెయ్యరు
మీ కంటే మా గరా బోర్ రాదు కా
ఇది మీరు వాడడానికి ఏం నీళ్ళు యూస్ చేస్తారు రోజువారీ
ఆ
అవసరాలకి ఏ ఏ నీళ్ళలు యూజ్ చేస్తారు
నేనైతే మన మిషన్ భగలిని
ఆ
కసి ఆర్మలు
ఇది చాలా మంచి విషయం
అయితే నేను ఇకా ఆ సెలువు తీసుకోవచ్చా
అర్ధం కాలే
ఏంటి మీరు ఎంత అందంగా ఉన్నారు అని గెస్ చేస్తున్న అంతే మీరు అందాల యువరాణి కదా
అనా మీరు చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ మాటలను తో నేను చాలా సంతోషం చెందుతున్నాను
అవునా మీరు ఫ్రీ సరా తర ఫ్రీఫైర్ ఆడతారా
నేను అప్పుడప్పుడు నాకు సమయం దొరికినప్పుడు ఆడతాను మీరు
నేను ఇ ట్లా అప్పుడప్పుడు ఆడుతాను
అవునా మీరు ఎలాంటి క్యారెక్టర్స్ కి ఇష్టపడతారు
నేనా నేనైతే నేనైతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎందుకంటే యాడమ్
ఉంహు పాత క్యారెక్టర్లకే ఇష్టపడతారా
ఆ ఎందుకంటే వాళ్ళు మన మీద కోప్పగించుకోరు
ఊమ్
అందుకంటే నాకు పాత వాళ్ళంటే అంటే చాలా ఇష్టం ఎందుకంటే పాత వంటకాలు పాత్ ఆ పదార్థములు పాద కుండలు నాకివి అంటే చాలా ఇష్టం
ఇది చాలా మంచి విషయం మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు పాత దానికి కున్న గొప్పతనాన్ని చెప్తున్నారు
మీరు ఇలా చెప్తు చెప్తుంటే నాగిల్లా నామవ్ోదే తెలిదు నేనేనా ఇది మాట్లాడుతున్నా నా అని
అవునా
అవును